లో ఆ వినిపిస్సుంది వినిపిస్సుందండి అదే చెప్ పండ్ తిన్నారా అండి
తిన్నార
ఊమ్ బిప్ తిన్నానండి
ఏం చేస్తున్నారండి మిరు
ఏం లేదండి ఇప్పుడిప్పుడే లేషి బయ్టికెళ్లే సొచ్చాను
ఓ
ఓ ఎందుకుండె నైట్ షిప్ అ నైట్ షిఫ్ట్ కాదు అంటే లేట్ గ సెవెన్ ఎయిట్ కి పండుకొని మెల్లగా ఒక మళ్లా సెవెన్ ఎయిటుకి లేచి అలా బయటికెల్లేసొస్సాను తిన్నారా మరి ఊ తిన్నానండి ఆ తిన్నానండి స్పెషల్ ఏంటండి మరి మాదేం స్పెషల్ మా మిత్రురాలీరోజూ ఊ ఒ పరీక్ష ఉండే అక్కడా కల్షిన మల్టీ పులిహోర తీస్కచ్చి ఊహూ మిరో సిటి లో పరీక్ష రాశారా అండి అవ్ నేమో సిటీ లొ ఈరోజు పరీక్షుంది ఊహు ఎలా రాశారండి మరి బా రాయ్లేదండి అస్సలు అదేందండి ఏమో వస్తాఅది ఊ బారాలేద్ పేపర్ పేపర్ బారాలేదా సెప్ ఉహూ అయిన వాళ్ళు కూడ రాసానని చెప్పారు బానే రాశానన్నారయితే మీరు బానే రాశార పక్కవాళ్లు డెసిషనే అంత అదే చెప్పారు
ఊ
పక్క వాళ్ళందరు హెల్ప్ చేసిన పక్క వాళ్ళు ఎవ్వరూ లేరు ఆహా ఇట్ సైడూ ఖాళీగ ఉన్నా అండి మీరేం చేస్తరండి ఏం లేదండి ఖాళీ అనిమే మనది మొత్తం అంటె సైడు ఇదంత కాదు అనిమే మొత్తం ఆహా ఊ అనిమే మొత్తం ఉంటది దాన్నే కన్స్ట్రక్ట్ చేసీ ఏజెన్స్ నుంచి బిల్డ్ చేసి లాంచ్ చేయాలి
ఓహో
ఊహు ఇ జాబులు ఈ అచ్చట్లే అని అర్థం అయిపొయింది ర సల్ రాస్తలే నేను అచ్చటటు నమ్మకం లేదండి అట్లా అని
ఊ భలె బాంది కద రావాలి కాలిగా ఆ అంత లేదండి నాకు ఆల్రెడీ థర్టీ ఫైవ్ రిజెక్షన్స్ ఉన్నాయి థర్టీ ఫోర్ రిజెక్షన్స్ అయ్యాయ్ మామూల్ లేదు ఇది మీర్ నోట్ చేస్కోని కూడ పెట్టుకుంటారా అవ్వన్నీ టే ఎంద్ ఎవరెవరికి కాంటాక్ట్ అయ్యామో దాని తర్వాత మళ్ళ కాంటాక్ట్ కావాలి కదా డీటెయిల్ లిస్ట్ ఉంటది కదా అంటే మనం ఇన్వెస్ట్చేసినింపుతున్నానన్మాట మాట
ఆహా
ఈ ఆ సైడ్ ఉంటయ్ కద అంటే ఎవరెవరికి కాంటాక్ట్ అయ్యామో ఏ కంట్రీ నుంచి అవన్నీ సెక్టార్ డివైడ్ చేసీ పక్కకి లిస్ట్ ఉంటది ఆ లిస్ట్ లొ ఎవరెవరు కావాలో చెక్ చేస్కుంటా వెళ్తాం అంటాం సో అట్లా ఉంటది థర్టీ ఫోర్ అయిపోయినాయి రిజెక్షన్ అట్లా ఇదయితే కనీసం యాక్సెప్ట్ కాలె అంటె వాళ్ళు ఏమంటున్నారంటె బిల్డ్ చేసిన్ తర్వాత మీరు ఏదైనా చెప్పండి అంటున్నారు మనకి బిల్డ్ చేయనీకి ఇన్వెస్ట్మెంట్ కావాలి జేబులో నుంచి పెట్టామనుకోండి ఒకవేళ సక్సెస్ కాకుంటే మనీ వేస్ట్ అయితయి మనీ వేస్ట్ అయితుంది ఊ సొ అట్లా అని చెప్పీ ఏం చేయలేదు ఇగ
ఆహా
బానే ఐడియా ఉనాయి పెద్దగా ఆలోచించకుండా ఐడియా అంటే ఏం ఉంటదండి అది ఇంప్లిమెంట్ కావాలి కద ఆ ఇంక అదెదో ఒక్క రోజ్ ఇంప్లిమెంట్ అయితది ఊ అయితె బాంటది హు ఊ ఆల్రెడి ఇది సార్లు దెబ్బల్ తాకిినయ్ కద చూడాలి ఆహా ఏమయితదొ దాని గురించి హాస్టల్లో పెట్టారండి ఏదో పెట్టారు నేన్ పెరుగు పెరుగు తాగేసి వచ్ చ్చన్ ఒహో ఊహు కిచిడీ అనుకుంట అలానే ఉంది కిచిడి అంటే ఏం బగారరైస్ ఆ బగార రైస్ పెట్టారు అదే తినేసి నీకూ గ్యాసుదేం బాగొలేద గ్యాస్ ఏం బానాల్లో ఈ కుక్ చేస్సున్నారు ఊ కట్టెల పొయ్ కట్టల పొయ్ మీద చేస్తున్నారు స
మాకు కూడా అంతే కట్టల పోయి మే
పోయి మీద నిన్నటి నుండే స్టార్ట్ చేసినరూ ఇక్కడ కట్టెల పయ్ నుంచి చేస్తున్నారు అట్లనే నడుస్తుంది ప్రజెంట్ య ఊ అలా నడుస్తుంది ఏమో చూడాలి ఇంటికి ఏం మెలరా ఇంకా హాస్టల్ లోనే ఉంటర హాస్టల్ కదండి ఇప్పుడి ఇంటికిళ్తే డాడీ వాళ్ళు జాబ్ అంటారు ఏం చేస్తున్నావ్ అంటారు ఇంకా ఏందంటే మా అన్నయ్య వాళ్ళు బేస్మెంట్ ఏ ట్వంటీ ఎ ను ఉంటది నాదేమో సిక్స్ ఎ ల్ కూడా లేదు త్రమ నాకు మీకు ఇగ చాలా పెద్ద కష్టం వచ్చి పడింది ఊ ఫ్యామిలీ అంత పెద్దలు ఉన్నారు నేనొక్కనే చిన్నన్న అయిపోయినా ఓ ఇప్పుడు నువ్వు అంత పెద్దది కొట్టాల ఇప్పుడు జాబు అంతే నే అందుకే అది కొట్టలేనని తెలుసు కాబట్టి ఇటు సైడ్ వచ్చేసిన
ఆహా
ఏమనరు మరి ఇంట్లో ఒప్పుకుంటున్నారా దీనికి ఇంట్లో ఒప్ సరే లేండి ఏదో ఒక మొన్న ఆక్సిడెంట్ అయినం ఇప్పుడు చిన్న పాట యాక్సిడెంట్ అయింది చిన్న కాదు బాగానే అయింది సో అప్పుడు ఇక చెప్పసాను లోపట్లు ఉన్నాయి హాస్పిటల్ బెడ్ దగ్గర సో డాడీ ఏమన్నా అంతే కదా సైకలాజికల్ గా పోవాలి డైరెక్ట్ పోయామనుకోండి వాళ్ళు వినరు మనం చెప్పలేము వాళ్ళకి అర్థం కాదు అంటే ఇప్పుడు ఇది ఈ ఆక్సిడెంట్ అంత ప్లానడ్ అయితే కాదు కదా ప్లాండ్ కాదు నేను నార్మల్ వర్ తా ఉన్నా అయింది దాని తర్వాత ప్రెషర్ కూడా తట్టుకోలేకపోయినా మళ్ళా హాస్పిటల్ కచి కూడా మన మా డాడీ ఏమన్నాడు ఈ కొసేపు అయినాక అంటే ట్రీట్మెంట్ అంత అయిన తర్వాత
ఊ
జాబ్ ఉంటే అయిపోవు నాతోని కాదు మాన్నలతోని జాబ్ ఉంటే అయిపో వీడ్ ఇట్లా పోకపోతుండే గాలి విరగపోతున్నాయని అలాక్ క్లాస్ వీకుతున్నడు ఏ వాళ్ళు అట్లచ్చిరు వాల్ అట్ల ఇట్లా చికెన్ మీ ఇంట్ల పోయినా సరే నీ ఇష్టా నీకు నచ్చింది చేస్తాన్ని అప్ప నుంచే మాటలులేవు
ఆ ఊ
ఊ కష్ కష్టమే ఏ దానికి చూడాలి ఏదైతే అది ప్రజెంట్ అయితే ఏం లేదు మీ అన్నల్ అడగండి అన్నలు అన్నలు అన్నలే ఇం ఇంతకు మించ ఏం దేనికి యూజ్ లేదు ఏం చిన్నగా అడిగినా గానీ మా డాడీ కి ఫోన్ చేసి చెప్తారు నాకర్థం కాదు కదింగా వాళ్ళనే ఏమనలేము వీళ్ళనేమనలేము అలా నడుస్తుంది ప్రజెంట్ అందర మీరే బెటర్ లెండి ఇంకా అమ్మాయిలు అయితే పెళ్లి చేస్తామంటారు అరే పెళ్ళి అంటారు గానీ ఇగ అది కరెక్ట్ కాదులేండి పోయంగానే పెళ్ళి ఇంకా నాన్ చించదు అంటే నాకు ఐడియా లేదు నేను ఎవరితో మాట్లాడాను ఏం చెయను నాకు అంత సంబంధమే లేదు అయ్యో మొన్న మొన్న కూడా ఈ ఫ్రెండ్ మొన్న మొన్ననే పరిచయం అయింది నిలవైందా కాలేదులేండి మొన్న పరిచెయమైన తర్వాత ఆ ఫోన్ అంటే ఫోన్ ఎవరితోని మాట్లాడనులేండి నేను మీరు ఎవరు కూడా ఐడియా లేదు అరే ఇష్టాం మాట్లాడు కనీసం మాట్లాడతావ్ కదా అంటే సర్లే అని అవునా మీది అయిపోయింద ఇది అంతా ఏంది ఈ టాస్క్ టాస్క్ లని టాస్క్స్ ఆ సెవెంటీనేమో అయినాయి ఇంకొక త్రీ కాల్స్ ఉన్నాయి త్రీ కాల్స్ అయితే అయిపోయినట్టే ఇక ఉమ్ అసైన్ అయింది నడుస్తా ఉంటది అది ఆళ్ళకి అదే చెప్పాను ఆ వాళ్ళ కాలేజె ఆ మీరు ఆ మా కాలేజ్ కాదు కదా ఆ ఓకే ఓకే ఓకే
ఏమి అంత లేదు ఖాళీగానే కూర్చున్నా అంటే కొన్ని రోజులు చేసిన మొన్నటి వరకు జాబ్ చేసిన మంత్స్
ఉహు ఏం జాబ్ చేసారండి సాఫ్టువేరే చేసి ఇంకా ఆడ ఫుల్ టైమ్ చేయట్లేదని వచ్చేసిన ఊమ్ జాబ్ ఇక్కడ ఏం లేదు ఏదో ఎంటెక్ చేసామంటే చేసాము అయిపోతుంది ఎంటెక్ కూడా ఇంకొక ఇంకో రెండు నెలలే రెండు నెల్ల తర్వాత పరిస్థితి పరిస్థితి ఏందో అర్థమయితలేదు స్కిల్ చ కరెక్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి లేండి మొన్ననే ఎగ్జామ్స్ అయినాయి అన్నిీ వెళ్ళినయి అయిపోయింది
అ
సేఫ్ అయిపోయినాం అనుకున్నాం కాగాని సేఫ్ సేఫ్ అయిన సంతోషం పొద్ మళ్ళీ ఆడికే బీటెక్ అయినాక పరిస్థితి ఏంది ఎటెక్ అయినక అదే పరిస్థితి ఆ సంతోష ఎట్లా అంటే ఈ రోజు రిజల్ట్ వచ్చింది నైట్ అంతా ఫుల్ బయట వెళ్ళి డ్రింక్ ఇగ అన్నీ అన్నీ మంచి పద్ధతిగా అన్ని చేసుకున్నాము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి హాస్టల్ గేట్ కా డోర్ కొడతా ఉంటాం డాడీ వాళ్ళు ఫోన్ చేసి నెక్స్ట్ ఏంది అంటా అంత పొద్దుగాల ఐదు గంటలకి ఐదు గంటలకు మా డాడీ అప్పుడే లేస్తడనమాట ఆడ పొద్దున మార్నింగ్ షిఫ్ట్ ఉంటది మా డాడీ లేచినప్పుడు వాట్సాప్ చూసిండు అరే ఇడు అన్ని పాస్ అయినా కానీ నెక్స్ట్ ఏందిని ఫోన్ చేసిండు మరీ అంత పొద్దున ఫోన్ చేసిండ దాని తర్వాత ఇంకేం ఉంటది ఫోన్ పగల గొట్ట బుద్ది అయింది కానీ మళ్ళ ఫోన్ పగల కొడితే మళ్ళీ కొత్తది కొనుకోలేను కదా అంతే కదా మళ్ళా ఫోన్ పగల కొడితే కష్టం కదా దారిల నడిచిపోయింది చూడాలి ఏమవుతది ఇగ ఇ మరి ఇప్పుడు ఇప్పుడు కాల్ చేస్తున మీరు పరీక్షలు వచ్చినప్పుడు రాసుకోవాలి ఉహూ హాస్టల్ లోనే ఉంటున్నారా అండి మరి మీరు హాస్టల్ లోనే ఉంటున్న మీరూ ఊహు మీరే ఇంటికి వెళ్ళలేని పరిస్థిత లేకుంటే ఇంటికి వెళ్లి కూడా మొన్నటి వరకు చేసిన మెయిన్ గా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ బిల్డ్ అయింది అవునా జాబ్ ఉన్నప్పుడు ప్రెజర్ ఉండది లేండి
హ
జాబ్ ఇప్పుడు ఇప్పుడు కొనిమని అంటేనే ఇప్పు కొనీచుడు కాదు ఇప్పుడు పని చేట్లే రన్న ఫోన్ మొత్తం పాత అయిపోతుంది కాని అదే ఇప్పుడు ఏం కొనియరు ఏం చెయరు ఉద్యోగం తెచ్చుకో అంటారు ఉద్యగం ఎప్పుడు వస్తావో తెలీదు ఇప్పుడు మళ్ళా లాక్డౌన్ అంటున్నారు అ ఉమ్ చాల క్రిషియల్ థింగ్స్ అయితున్నాయి లైఫ్ పెట్టు పోతుందో అర్థం కాదు సరే అండి సరే అండి బై